హలో
ఉందా
హలో
హలో వినపడుతుం
ఆ వినబడుతుంది అక్క మీకు
ఆ వినపడుతుంది అదే ఇంతకు ముందు వినబడలేదు అయి దే మరి క్లారిటీగ మాట్లాడిన్ర లేదా అని
ఉమ్
పోయింద లడ్డి పాప్
ఆ పోయిందక్క మార్నింగే వెళ్ళిన్రు, ఇప్పుడోస్తరు మళ్ళీ వన్ థర్టీ వరకి, ఆ వన్ థర్టీకొస్తరు
ఎందుకంత లేటు?
ఆ పెద్ పెద్ద బాబు టువేల్ థర్టీకి కాకపోతే స్క్ స్కూల్లో యాన్యువల్ డే ఉందయితే ఈవినింగ్ ఫోర్కస్తడు పెద్దోడు, చిన్నోడచ్చేసి
ఉమ్ టువెల్ థర్టీకే గదా స్కూలు
అ ఆ టువెల్ థర్టీకి కానీ ఆ చిన్నోన్ని బస్ లో వస్తడు గదా బస్ లో వచ్చేసరికి లేట్ అవుతుంద్ ఆ వన్ థర్టీ అయితది ఇంటికొచ్చేసరికి
అయ్యే పా మస్త్ ఎండకే అత్తడు అవును చిన్నోనికే చిన్నోనికే మస్తు ఇబ్బంది ఉన్నది లావణ్య
అవును
పొద్దున్నే లేవాలే, మార్నింగే పాపము
ఆ మార్నింగ్ సిక్స్ థర్టీకొస్తది బస్సు, సిక్స్ థర్టీకే వెళ్తడు. ఆ సిక్స్ థర్టీ ఆ ఆ బావున్ న గనీ లేదు ఇగ సిక్ థర్టీకే బస్ వస్తది, ఉమ్ ఏం తినడు బాక్సు బాక్స్ పెట్టి పంపిస్త టిఫిన్
అయ్యో పోద్దునేమ్ తినడిగ
ఆ ఏం తినడు ఎంప్టీ స్టమక్ తోటి కనీసం వాటర్ తాగమన్నా వాటర్ గూడ తాగడు మిల్క్ తాగమంటే మిల్క్ తాగడు
తాగబుద్ది గాద్
ఉమ్ అంత ఎర్లీ మార్నింగ్ లేసడం లేవడం బ్రష్ చేయడం ఫ్రెషప్ అవ్వడం
అయ్యయ్యో లడ్డుకు పర్వాలేదు, లడ్డుకు సెవెన్ థర్టీక్ గదా
ఆ ఆ లడ్డుకి సెవెన్ థర్టీకి
ఉమ్ ఏం గాదు గని పం చిన్నోనికే మస్ ఇబ్బందున్నది పాపం ఇగ ఇంకా వన్ మంత్ ఉన్నది పట్టు
అంతే అక్క అంతే అంతే ఇగా వన్ మంత్ ఇగ ఎగ్జామ్స్ అయిపోతే అయిపోతది
ఉమ్ కనీ అంత ఉండేది కాదు గని ఏం చేద్దామీగ వంట పెట్టి ఫుల్ ఇబ్బంది
అవునవునక్క.
ఇగ నెక్స్ట్ టైమ్ నెక్స్ టు నెక్స్ట్ఇయర్ లడ్డు గుడా అటేనా?
ఆ లేదక్క నెక్స్ట్ ఇయర్ లేదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్.
అహా ఇప్పుడ్ లడ్డు ఫోర్తా?
లేదు లడ్డు థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాస్ ఇక్కడ ఈ స్కూల్ లో చదిపిచిన్తర్వాత ఫిఫ్త్ క్లాస్ లో అక్కడ జాయిన్ జేస్తా.
ఓకే ఓకే అవు మీ లడ్డుకు పర్వాలే దగ్గరే ఎప్పుడన్నా పోయి తేవచ్చు, ఎప్పుడన్నా పోయి రావచ్చు. మమ్మేం జేస్తాంది?
మమ్మీ వాళ్ళు టీ వీ జూస్తున్నరక్క
అవున
ఉమ్ ఆ రేపూ సీతారాముల కళ్యాణం గా, సీత లక్ సీతా కళ్యాణ కనమని మూర్ల కిందైతే
ఆహా
ఆహ్ మూవీ యూస్
ఇసోస్తున్నారా బెండమా రేపు వస్తావా
నా లేదు వెళ్ళను
చీ రావచ్చు గదా బయటనే తిరి నేనేవన్ లోపల బోత్
ఆ లేదు గాని ఏమో అక్క ఇగా చూస్తే ఇగా రేపటి వరకి ఉహూహ్
నేన్ గూడా చూస్తా రేపడ్ది రేపే ఇలా ఎంండలు ఉంటే రాను గాని, ఇట్లా మావూల్గా అయితే
ఉహుహ్ రేపు ఖచ్చితంగా ఏటి కళ్యామున్ రోజు ఖచ్చితంగా ఎండ బాగా కొడుడతది అక్క, ఫుల్ ఎండ కొడుతది.
ఈ న్యూస్ లో ఇచ్చిండు. ఈ రోజు ఈరోజు నుంచి మస్తు ఎండలు కొడతాయ్ అని ఇచ్చిండుగా
అవున్ అవునవును
మస్త్ ఎండలు కొడతాయ్ ఆ ఎండకు అక్కడ వోయి. బాగా పరేషాన్ అవకంటే ఎప్ దొరికిందానే రెస్ట్ దిసుకుంటే బెటర్ అనుకుంటాన్నా రోజ్ కుడాయితాంది పొద్దున్న లేసి వంట జేచి బోళ్ళు వొంతే అది ఇది స్నానం జేచి బట్టు సరిగా నాకు టైం ఓవర్ అయితందంటే
అవునవున్ అక్క ఇగా మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్ చి
ఈవెనింగ్ గా ఆఫ్టర్నూన్ వస్తా
అదే అదే కాసేపురెస్ట్ తీసుకొని, మళ్ళీ ఈవినింగ్ వరకు మళ్ళీ ఈవినింగ్.
ఆ ఈవినింగ్ అంతే ఏం ఉండది. మావన్నాయా మా మార్నింగే ఉంటది ఫుల్ వర్క్
అవునవున్ అవున్ అవునవును.
ఏ పోయిండైతే బాక్స్ బట్టుకొని బోయిడు. తొందర తొందరగా వంట జేచుడు అయింది. ఎట్ ఇగ్గేషి బోళ్ళు అన్ని నాకే
లేదు ఏవ్ ఎవరీ బాక్స్ దిసుకెళ్ళేదు.
అన్నయ ఇలా మార్కెట్ ఏళ్ళిండు.
ఆహా ఓకే ఓకే ఆహా ఉహ్ ఆహా
సగం
ఉహు ఏదోజు గురువారం గురువారమా.
గురువారం గురువారం. నిన్న నేమ్ కాడ్రైస్ జేప్తుండు కామినాన్ నేను టైం లేకుండా అయితే కర్రీ చేయకుంటే, నేన్ వోయే వరకు ఎవ్వరు కర్రీ గూడా జేయలేదు.
అవునా ఎప్పుడు నైటా.
ధ్యానము
మధ్యానమా
నేను పొక్కనల్ అర్ధమైంది. నాకు బట్టలు బాగుండయ్ బట్ ఆల్ విండుతా ఉన్నా నేను మరి ఉన్నోళ్ళన్నా చేయాలే గదా కర్రీ. రైస్ పెట్టుకుటరు తినరో పెరుగు. నేను మధ్యానము లేటుగానే పోతా. కన్నా తొందరగా వస్తది. ఉన్నది గానీ అసలు కర్రీ జేయలే ఏం జేయలే, నేను చూసి చూసి టూ ఓ క్లాకు. ఎగ్ ఫ్రై జేచనా ఇబ్రగాలు చెట్లు చెట్టకులు తింటాందిగా ఆ చిక్కుడుగాయల్ అన్ని సుంచే పెట్టినా అన్ని జున్. డే ఉండే నైటు కానీ వన్ డే టైం లేకుండా వండలేదు.
ఆ టైం ని లేన ఎందుకు నువ్
ఇగో నేను కరెంట్ తపని చేసినప్పుడు ఇంట్లో పని చెయ్యాలి కదా ఎవరన్నా
అవునవును చెయాలి
ఇట్లా పని ఎప్పుడు చెయాలి నాకుండేది ఇరవై నాలుగు గంటల టైము నాకేమన్నా ఎక్కువ టైమ్ ఉన్నదా
అవును
ఎనిమిదికి ఎయిట్ ఓ క్లాక్
అవును
ట్లాక్ యీత్ టే నేను అట్లా ఇట్లే ఏదో రిక్వెస్ట్ చేసి ఎయిట్ థర్టీ నైన్ వరకు వస్తున్నాను
ఆహా నీకు కూడా టైమ్ ఎయిట్ ఓ క్లాక్
ఎయిట్ ఓ క్లాక్ మాకు
అవునా ఎయిట్ టూ వరకా ట్వల్వ్ థర్టీ వరకి ఓకే ఓకే ఒ ఓహో
పోలో
ఆ
పొద్దున తినడానికి టైం ఉంటలేదు తింటలేను పొద్దు నేను
అవునా మ్ బాక్స్ తీసుకెళ్తు నవ్ అక్కా మరి
తీసుకపోనే ఉండలేను టీ తాగా సా టూవల్ థర్టీ పోయినాక ఎండక ఎట్లా తినబుద్ధి కాదు పాపను మెల్లగా తిని రెస్ట్ తీసుకుం
ఆ ఆంతే ఇగా
రెస్ట్ తీసుకొని ఏదైనా పని ఉంటే చేస్తా లేకుంటే టీవీ చుసుకో కుంటాల ఇగా
ఇగా అంతే ఇగా
అవు
ఇ రోజు ఏం వండి నావ్ అక్కా మరి
ఈ రోజు పప్పు ఈరోజు పప్పు చేసిన
హుమ్మ్
అదేంది చిక్కుడు పప్పు
ఆ చి
చిక్కడి పప్పు చారు చేసిన అయితే రాత్రి చిక్కుడుసి క్నా అది నిన్నా అది నిన్నది నైట్ చేసిన ఆ కార్యక్రమం ఇప్పుడు నిన్న మార్నింగ్
ఉమ్మ్ అత్తమ్మ తీసుకరాదా స్కూల్ నుంచి కర్రీ
అత్తమ్మ తీసుకోస్లిన కడలు ఎవ్వరు తినరు ఆవి తినే ఆ తినే టన్నాయి
అవునా
కత్రులు బార్ల్
కాదక్క ఇదేంటి అంటే ఇంతకు ముందు అంటే బాగా మందిది వండేది కాబట్టి కొంచెం కర్రీ బాగా ఉండకపోవు ఇప్పుడు తక్కువ మందే కదా
ఏమో ట్వంటీ ఫైవ్ మెంబర్ తే కాని దాంట్లో ఏం ఉప్ ఉప్పు కారం ఏమి ఉండది అంత సప్ప సప్ప ఉంటది
అవునా చప్పడి పప్పు లెక్క
పాప ఎక్కడ కూరగా కదా అసలు ఏం లేకపోతే టేస్ట్ ఉంటదా
అవునవును అదే అది ఓన్లీ చిన్న పిల్లలకి అయితేనే మంచిగా ఉంటది
పోనీ పిల్లల్ని
ఆ చిన్న పిల్లలకైనా అవునవును అవునా తెచ్చిన వాళ్ళ
తినారంటే తెచ్చిన వాళ్ళన్నా తినాలి కదా తిన వాళ్ళ పక్కన పెట్టి ఇంట్లో కర్రీ వేసుకొని తింటారంటే నేనే ఏమ
తినాలి మరి చేసినప్పుడు
అదే మరి ఎవరు చేసింద అయితే వాళ్ళ తినాలి కదా న్యాయంగా
అవును
చూసి చూసి నేను పడేసడు చాలాన్నా పడేసడు అవుతది ఆ ఇంట్లో కర్రీ మార్నింగ్ కూడా ఇంట్లో
అదే అదేదో ఈ తేవడం ఎందుకు అక్క అక్కడే పక్కన ఎవరనా ఉంటే వాళ్ళకే ఇచ్చేసిస్త
ఎవరు ఉన్నారు అక్కడ తీసుకునేటోలు కరీ కొంచెం అన్నము నువ ఈ ఉండని ఉండకపోని కర్రీ కొంచెం టేస్ట్ ఉంటే ఎవరైనా అడుగుతారా అయ్య
అవునవును అడిగు
ఇప్పుడు నేను ఇక్కడ వంట చేసాను అన్నాడు అయితే పప్పు పెట్టు పప్పు పెట్ట అని ఉంటే పెట్టు అని అవు అక్కడ చేసిన పప్పు మాకే సారిపోదు
అవునా ఆ
వీళ్ళు వాళ్ళు పక్కలు అడుగుతారు పాప చెప్పే సరిపోదయితే చేసిన కాడికి కొంచెం మంచిగా చెయాలి
అవును అవునవును అక్క అవును
అందుకే పాపం వాళ్ళు నిన్న పచ్చడేసుకొని తిన్నార మరి ఏమో తిలేవదు అలసందుకయ కూర ఉండ నిన్నడుదిగానే ఎవ్వరి తిన్లీ అది అది అట్లే అప్పుడిదప్పుడు ఏమవుతుంద అన్న ఎగ్ రైస్ చేసిన ఇగ
అవునా చ్చంది ఎవరు కర్రీ చేసింది ఎవరు చిక్కుడుకాయ కర్రీ చేసింది ఎవరు నువ్వే చేసినవా ఒకే తినబుద్ధి కాలేదు కావచ్చు మరి వాళ్ళకి
చిక్కుడుకాయ కర్రీ తిన్నారు మొన్న నేను ఇప్పుడు నిన్న సాయంత్రం చిక్కుడుకాయ మొన్న సాయంత్రం అలసందకాయ కర్రీ అది మెగలి ఉండే
ఆహా మిగిలి ఉండే కానీ అది ఎవరు తినలేద అన్నట్టు
మార్నింగ్ అన్నయ్య తిన్నారు ఇంకా కొంచెం నేను పోయేసరికి వాళ్ళిద్దరు వస్తారు కదా వాళ్ళు ఎవరు తిన్నలే పచ్చడి ఇస్కానీ ఏమో పెరుగుంటే తినమని చెప్పినాం తెచ్చింది తిన్నరూ పచ్చడి తినారో ఏం తిన్నారో తెల్వదు ఇగ కర్రీ మా అత్త చూసింది కానీ
తన్లేగావచ్చ తినలేద ఉమ్ ఉమ్
టూ థర్టీ కీ త్రీ క మీ అన్నయ్య వస్తే ఎగ్ కర్రీ తినడు
ఉమ్
అక్క తింటలేదు కావచ్చు నాన్ వెజ్
నాలుగైదా ఆహా ఇ ఏదు ఉంటే అది తినడమే ఇగ వే
తింటా మా గాడి ఇంకేం అవసరం లేదు ఏది ఉంటే అది వేసుకోని తింటా లేకుంటే సప్పుడేక్ అని
అంతే ఇగ అంటే టైం లేనప్పుడు మనం వండం కదక్క వండని టైమ్ లో ఏదన్నా ఉంటే దాని తోటి అడ్జస్ట్ అయితే మంచిగా ఉంటది
నేను ఏదైనా కర్రీ ఉన్నదని అండకపోతే ఆ రోజు ఖచ్చితంగా వండుకొని ఉంటది అవును ఇప్పుడు అయితది కూర రెండు పూటలు అయిత్ ని ఏదన్నా సప్పడేకుంటా కదా ఆ రోజు కచ్చితంగా ఏదన్నా అండ్ కొనీ తింటాది మరి అసలుకే లేనప్పుడు అండుతే ఏమైతాది అవునా కాదా
అవునవును వండాలి ఆ టై లో లేని టై లో
లేన్ టైమ్ లో వండితే ఎవరి ఉన్నప్పుడేమో వండి సపిరేటుగా తినుడు లేన్నపుడేమో దెయిట్లా
అవునవును
మీదేం కూరా